హలో
హలో హాయ్ బాగున్నారా
బాగున్నాం మీరు బాగున్నారా
హ బాగున్నామండి అ పగా అ ఆ ఏంలేదు ఖాళీ అండి మీరు
నేను కూడా ఏం లేదండి ఇప్పుడక నోట్స్ రాసాను
అవునా ఎ నాకు బోర్ కొడుతుందని ఆర్ట్స్ చేేసుకున్నామని బుక్ తీసుకునా అవునా ఏం ఆర్ట్స్ వేస్తారండి మీరు నేనా కార్టూన్స్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని
ఉ
అలాంటివి చేస్తా
ఉ
ఆర్ట్స్
ఓకే మరి కాలేజ్కి వెళ్తలేరాా మీరు
ఇంకో పెన్ కావాలె మాకు ఇంకేం చెప్పలేదు కూడా.
ఎప్పుడంట కాలేజ్ మరి.
అదే కదా ఇప్పుడు అంటారేమో కానీ సో ఏం చెప్పాలి మాకు మరి.
అయ్యో.
హ.
మరి మీరు ఇప్పుడు ఏసి మిస్టర.
ఇప్పుడు ఫిఫ్త్ సెమిస్టరు.
డిగ్రీన.
హా డిగ్రీఎ.
మరి చదువుతున్నారు ఫిఫ్త్ సెమిస్టర్ కి.
ఇంకైతే ఏం కొం ప్రిపేర్ కాలే యా ఇంకా. టైం ఉంది కదా అప్పటికి వాళ్ళు క్లాసెస్ చెప్పాలి చెప్పాలి కదా.
అంటే కాకుండా కూడా ఏనా కొంచెం ప్రిపేర్ అవ్వండి కదా మీకు హెల్ప్ వచ్చింది కాల్ చే.
మాకు నోట్స్లే లేమి ఎట్ల ప్రిపేర్ ఐతామ్.
అంటే అంటారా.
హా.
ఆ మీద బుక్స్ లేవా
లేవు లేవు లాంగ్వేజెస్ బుక్స్ ఉన్నాయి కానీ సబ్జెక్ట్స్ లేవు. సబ్జెక్ట్స్ ఉంటే ఎప్పుడు చదువుకునే వాళ్ళం ఇగ. హహ
ఇంకేంటండి మరి.
తిన్నానా మరి మీరు.
అని
తిన్నారా.
ఆ నేన్ టిఫిన్ చేసానండి పొద్దున.
అవునా.
అను
ఏం తిన్నారు మరి టిఫిన్ లో.
అది ఏమంటారు తెలుగులో తెలుగులో తెలియదు కానీ హిందీలో తెలుసు. పూహ అంటాం చూడండి అటుకులు చిన్న అటుకులు ఆ చేసిందా ఆంటీ మాక్ పెద్దగా నచ్చదండి
అవునా.
కానీ పర్లేదు ఆంటీ బానే చేసా. ఆ.
అవి ఒట్టిగా ఫ్రై మస్తు కనిపిస్తయ్
ఆ అవును మా చెల్లి వాళ్ళు వేస్తారు బాగా వేస్తారు.
అవునా. పెద్ద పెడతానుంటేసి అంటే స్నాక్స్ తీస్త అనమాట. అవునా.
ఇంకా అది ఎట్లా అంటే తాలింపెసాక. కొంచెం మన ఉల్లిగడ్డ చిన్న కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటది.
బాగుంటది కదా.
ఆ దాని టేస్ట్ వేరండి అది ఇంకా డిఫరెంట్ గా తింటది అనమాట. దాక అన్ని పుల్లపుల్లవి కావాలి. చింత పండు నిమ్మకాయ అది ఇది సేదోటీ తింటనే ఉంటది. ఆ
ఇగా అల్వాటు అనుకుంట అమెగూడ
ఆ అది ఎంత చలి ఉన్నా, ఎంత వర్షం పడ్డా, ఏమైనా సర్ తింటది, మళ్ళీ దాన్కేం కాదు. నాకు ఒకలు ప్రయత్నిద్దం అన్నా కూడా, నాకు ఎమ్మటే జలుబు దగ్గు ఏదోకటి వస్తది. ఇగా నేన్ ఆ భయానికి ప్రయత్నించను
అయ్యో అవునా అంటే కొంత కొంత మందికి అట్లనే
ఉ
అంటే మీకు పడదా ఇ పుల్ల పుల్లడ్ది?
ఆ అట్లాగాని ఇష్టమే అండి. కానీ సీజన్ మా చేంజ్ అయితే నాకు హెల్త్ బాగుండదు అనమాట. అంటే దగ్గు జలుబు ఏదోకటి అయితది తిన్న తినక తిన్ టె ఆ భయానికి తినలేను ఉ
కొంచం భయమై తినబుద్ధి కాదు, అంతకన్నా మనం ఏం ఊహించుకునేళ్లో ఆ టైంలో
ఉ ఇంక మరి మీరు తిన్నారా భోజనం టిఫిన్?
ఈ రోజా నిన్న మటన్ బిర్యానీ ఉంటే తిన్న అదే.
ఏం స్పెషల్ ఉండండి మేన్న
ఏం లేకుండే, జస్ట్ నార్మల్ గానే వండుకున్నా, మా డాడీ ఎప్పనుంచో బిర్యానీ పెడ మమ్మీ చేసింది
ఉ
ఉహు హు
నేన్ కూడా బయటికిళ్లా అండి మా ఫ్రెడ్స్తో పాటు
ఆహా
అక్చుఅల్లీ తనూ ఇది మనవంటే ఇక బ్రౌనీ బన్ కేక్స్
హ ఆ
దోర తీసుకుందాం ఫార్టీ రూపీస్ తీయ్ అన్నది, అయితే సరే పా అని ఎల్నం. అక్కడా ఏదొక హోటల్ ఉందన్నమా
ఆ ఆ ఓహో అయ్యో
అబ్బా ఇంకా నాక్ తినాలిపిస్తుంది, చాలా అనిపిస్తుంది నాకు చాలా అవి కూడా
అవునా
ఉమ్ మన్మత నేన్ తినన్ బిర్యాని నాక్ చాల ఇష్టం మా ముమ్మయితే గట్ చాలా బయాస్ తెలుసా, అది మూడు పుట్లు పెట్కొని తిన్నా కూడా తక్కువే నాకు
ఆహాహా
ఉ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యాని ఇవి బా ఇష్టం నాకు.
మా అమ్మకూడ చేసది
ఇక్కడ ఉన్నాయి కానీ హోటల్స్ పెద్దయి వాళ్ళు ఏంటంటే, నైట్ వి టూ డేస్ అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టి ఇస్తున్నారు వేడి చేసి.
ఉ గలీజ్
అది గలీజ్ అదంటే మొత్తం మెత్తగా పోతుంది అనమాట రైస్.
షిట్ అందుకే అవునవును. రెస్టారెంట్ అని అనుకుంటే కనమని వాళ్ళే గలీస్ చేస్తరు వంట.
అదే సార్ ఇక్కడ ఆలెడీ రేడింగ్ కూడా అయిందండి.
అవునా
రైడ్ చేశారంట అంటే ఫుడ్ ఇన్స్ పెక్టర్ వాళ్ళొచ్చి చాలా హోటల్స్ సారీ మన రెస్టారెంట్స్ చాలా ఈ కేసయినయి.
అవునా
అంటే మొత్తం కాక్రేజెస్ ఉన్నయి, మిగిలిపోయింది ఉంది ఫ్రిడ్జ్ లో పెట్టి ఉన్నది అట్లా అమ్ముతున్నరంట.
చి చ్ఛీ.
అమ్మో నాకైతే అది జ్యూస్తనే ఇగ
అయ్యోయ్యో
ఇగ దెబ్బకి ఇగ ఏమద్దురా బాబు అనేసి ఇగ ఊరుకున్నా.
హాద్రంట ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ ఇలాగే సౌండేం వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమో డిస్టర్బెన్స్ వస్తుంది.
డిస్టర్బెన్సా అది అంబులెన్స్ వెళ్తుందండి.
అవునా హహా
ఇప్పుడు చెప్పండి.
చెప్పాలె ఇంగ అలాంటియి తింట ఫాస్ట్ ఫుడ్ అవి.
అది ఇంకా బెటర్ అండి కాకపోతే తింటేందంటే పొట్ట బాపెరిగిపోతుంది ఫ్యాట్ ఎక్కువ అయి.
అయ్యా
చ్చ లావయితున్నా అందుకే తింటలేను. నాకు ఎప్పటి నుంచో మోమోస్, న్యూడల్స్ అవన్నీ తినాలనిపిస్తుంది. కానీ వచ్చినప్పుడు జస్ట్ టూ టైమ్స్ పానిపూరి తిన్నా మా ఫ్రెండ్ తినిపిచ్చింది అది కూడా. అదొకటి మళ్ళీ కొత్తగా మొన్న ట్రై చేసానండి. ఆ చేసి ఏంటి దంటే ఎంటి తెలవదు నాకు.
ఒకే
ఆ అదేమంటే గన్ని కోబు పొటాటా.
ఆహా
ఏమంటరు బెల్లం బొబ్బట్లు తిన్న.
ఆహా
అప్పుడు కొంచెం నచ్చింది, అది బాగా తియ్యగుంటది కానీ ఎక్కువ తినేది కాదు. ఆ తర్వాత నా ఫ్రెండ్ మొన్న తీసుకెళ్ళింది బయటికి తీసుకెళ్ళి అరే కొబుపొటాటా తింటా తింటవా అని అడిగింది.
ఉహ్
అది నేను ఎప్పుడు తినలేదురా వద్దులే అం లేదు బావుంటది చూడు టేస్ట్ అన్నది.
ఆహా
అది థర్టీ రుపీస్ అండి ఒకటి. కనీ ఎట్లాంటె ఇది మనం ఫుల్క ఉంటదా అట్లా ఇది మనం మైద పిండితో చేస్తారిది, చేసి లోపల స్ ఇది మొత్తం ఇది మనా కోవ ఉంటది గదా కోవ జేసి ఇప్పుడు మీరు చేసర్రు కదా పొటాటోది పరాటా ఆ పొటాటో ప్లేస్ లో కోవ ఉంటది
ఓకే ఓకే
అంచం చిన్నగ ఫుల్క లా ఫుల్క షేప్ లో ఉంటదది
అవునా
టేస్ట్ ఏమన్న ఉంటదా అండి వాడు గీ యేసి ఇస్తడు అద్దరి పోయింది తెలుసా
అ ఆ
ఒరిజనల్ నెయ్యి ఏసిస్
అదీ అట్ల గాకుండా దీ ఇట్లా ఉంటది గదా బ్రెడ్ బ్రెడ్
హ్మ్
బ్రెడ్ల మంచిగుంటది
అసలు చాలా బాగుంటదది మేం ఫస్ట్ టైమ్ తినడం అదే
ఉ హ్
మొన్న తిన్న మళ్ళీ నిన్న గూడా తినిపించింది మా ఫ్రెండ్
ఉ హు హు
ముక్క థర్టీ రూపీస్ అంటది టెన్ రూపీస్ అంటే తినొచ్చు కనీ ఇగ కోబ గదా బానే రేట్ ఉంటది
అవునవును
ఎంత బాగ తెల్సా మరి అప్పకప్పుడు ఏషిస్తున్నరు వాళ్ళు మళ్ళీ మిగిలిపోయేది గూడా కాదు
అవునవును మరట్లే ఉంటది
అది చాలా ఫేమస్ ఉందన్నమాట ఇప్పుడు మేం ఉండే ఊర్లో
ఓహో అవునా
ఉమ్ ఫేమస్ అన్నమాట అందరోస్తరన్నమాట, ఏమ్మటేమ్మటే వస్తుంటరు కస్టమర్స్ అసలు స్పేస్ ఉండదు అంటే ఎళ్ళి వేయిట్ జేయడానికి
అయ్యో
ఉమ్ అట్లుంటది వస్తరు టక టక తీసుకెల్లి పోతరు
ఉమ్ హ్
ఉమ్ అక్కడ మాక్సిమం అందరు ఏంటంటే పార్సల్ తీసుకెళ్తరండి మేము గుడా తీసుకెళచ్చు కానీ హాస్టల్ కొంచెం డిస్టెన్స్ మాది అంటే వేడివిడి తింటే చాలా బాగుంటది చల్లగున్న బాగుంటది కనీ వేడివిడి తింటే బాగుంటది కదానేసి మేం అక్కడే తినేసి వస్తాం
అవునా ఉమ్ హ్ హ్
నాకు ఇక్కడియి అంటే అదొకటి మోమోస్ ఇంకా బిర్యానీ అలాంటిఇగా ఇష్టం ఆ మోమోస్ గూడ బాగుంటదండి
అవునవును మొమోస్ ఇంక మంచిగుంటయ్
ఇక్కడ చికెన్ మోమోస్ వచ్చేసి ఫైవ్ పీసెస్ ఫార్టీ రూపీస్
అవునా
ఉమ్ చాలా బాగుంటయ్
బానే ఉందిగా అసలు
ఉ కానీ మేము ఇంకొక వెళ్ళాం కొంచెం దూరంగా అక్కడ సిక్స్ పీసెస్ వాడు నైన్టీ రూపీస్ తీసుకుంటాండు
ఓ
వామ్మో అనుకున్నా నేనయితే కానీ అవి చిన్నగా ఉంటాయి ఇంకొంచెం ఇక్కడ కొంచెం పెద్దగాంట టయ్ మళ్ళీ ఫార్టీ రూపీస్ కి ఫైవ్ పీసెస్
ఉ బాగానేంచిండు
బెటరే కదా అది మా కాలేజ్ దగ్గరలో ఉంటందన్నమాట
ఓకే తింటార మరి మీరు రోజు
ఆ లేదండి వచ్చినప్పుడైతే తినలేదు
ఉహు
అంటే వీళ్లు కాలేకు కొనుక్కొని తినడానికి ఎందుకు వృధా ఈ డబ్బుల్ వేస్ట్ అయితే రోజు ఏదోతిన్నానిపిస్తది అనేసి తినలేదు
నాక్కూడా అట్లే అపిస్తుంది ఏదో ఒకటి తినాలి తినాలి అని కానీ తిన
కానీ మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు కదండి మం జాబ్ చేసేది అయితే ఒక వెయ్యి రూపాయలో రెండు వేలో నెలకి ఇట్లా రోజు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చులకి పెట్టుకోవచ్చు నేను హాస్టల్ ఉంటాను నా ఫీజ్ మొత్తం మా డాడీ చూసుకుంటారు
అవునా
ఇస్తారు మా డాడీ ఇప్పుడు కూడా నాకు మనీ కాపోతే నేను ఏందంటే ఆల్రెడీ హాస్టల్ ఫీస్ స్కాలర్ ఫీస్కి కష్టం అవుతుంది మళ్ళ ఖర్చులకి ఎట్లా ఆడగాల నాకు ఇక సిగ్గువుతుంది అనమాట మా డాడీ కోప్పడతారు అట్లే ఏమనుకొకు నువ్వు అడుగు
పడుకోనియ్యవా వాన్ని అదు అవునవును రా
కి తొందరగా అడగ
ఆాా ఇంకా చెప్పాలి వెదర్ ఎట్లుంది మీ సైడ్
వెదర్ బాగా కూల్ ఉందండి మంచిగా ఉందియ్యాల అంటే డైలీ అట్లే ఉంది వచ్చినప్పటి నుంచి
అవునా
ఉ
ఇప్పుడు ఇంకా బాగా మంచి కూల్ గానే ఉంది
ఆ ఇక్కడితే లైట్ గా వర్షం పడింది నైట్ ఇప్పుడుది ఏం లేదు కూలు మొత్తం
ఉహు
మ్
మ్
ఓకే అండి మరి థ్యాంక్యూ సోమచండి మీ టైం మాకు ఇచ్చినందుకు
సరేనండి బాయ్